హలో!
ఆ ఇన్పిస్తుందా?
ఆ విన్పిస్తుందండి.
క్లా ఆ నాకు అట్లానే అనిపిచ్చింది. వినిపిచ్చలే నీ వాయిస్ ఆ ఇప్పుడు క్లియర్గా ఇన్పిస్త
మ్ చెప్పండీ అవును కొన్ని కాల్స్ అలా అవుతున్నాయ్
అవునా చెప్పండి.
చెప్పండి ఇంకా బాగున్నాను మీరెలా ఉన్నారు?
బాగున్న మ్ పిల్లలు అందరూ బాగున్నారా?
బాగున్నారు
ఉమ్ బాగున్నారండి ఈ రోజు హాలిడే ఉందండి మీకు
లేదు మీ సైడ్ ఉందా
ఆ ఈ రోజు హాలీడే లేదు లేదు
కొన్ని కొందరికి టూ డేస్ ఇచ్చారట
హాఫ్ డే కొంతమందికి అయితే హాఫ్ డే ఇచ్చారు హాల్ డే
ఉ
కొంతమందికి పుల్ యే కూడా ఉంది
ఉ
ఉమ్
మీరేమైనా చేసుకుంటారా అండి మొహరం మీరు ఎలా చేసుకున్నారు
మేము తక్కువే అండి
అవునా మేం కూడా తక్కువే అంతగా ఏం చేసు చేసే వాళ్ళని చూస్తాం అంతే
అంతే సేమ్ అంటే ఈ పండుగ వచ్చి ముస్లింకి ఎక్కువ అండి
అవును ముస్లిమ్స్ ఎక్కువ ఇంకా అందులో మేము ఉన్న ఏరియాలో ముస్లిమ్స్ ఎ చుట్టూ ఎక్కువగా ఒక హిందూస్ తక్కువ ఉంటారు ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు సో ఇ వాళ్ళని చూసి మాగూడా కొంచెం యాంగ్జైటీగా కనిపిస్తది అంతే తప్ప పెద్దగా
ఒకటి మీరు గమనించినరా వాళ్ళు వాళ్ళ పండగలో వాళ్ళ కంటే స్మెల్ వాళ్ళ అత్తర్లే ఏ
అ అవును ఫస్ట్ వాళ్ళు కనవడక ముందుకి ఏదో స్మెల్ వస్తుంది అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు వీళ్ళు అనుకోవాలిగా మనం
ఆ అనిపిస్తరు ఎక్కు ఆ అది దా ఆ మొహరం పండుగలో కూడా వాళ్ళు అంతే ఆ సాములు కూడా చేస్తారంట స్ప్రే
ఉ
ఉ అందుకని బాగా ఊరందా అను వ్యాపిస్తాదనమాట
అవును అక్కడ పీర్లదగ్గరికి కోత్తయి దే స్మెల్లు వస్తుండొచ్చు ఇగ కదా మొత్తం మీరు కొన్ని పూలు యూస్ చేస్తారు కాబట్టి ఆ పూలు అది అన్నీ కలిపి ఫ్లవర్స్ యూజ్ చేస్తారు ఊమ్
ఇంకేమండి అమ్మ వాళ్ళ సైడు ఏ పండుగ బాగ జరుపుకుంటారు
మా సైడు అమ్మ వాళ్ళయినా అత్త వాళ్ళ సైడ్ అయినా ఆ ఆ కొ సోషల్ డిస్టెన్స్ లోనే ఉన్నారనమాట వీళ్ళు అంత పెద్ద తేడా ఏమి ఉండదన్నమాట వాళ్ళేం చేసుకుంటరో వీళ్ళదే
ఉ
ఇంకా కొంతమంది నోములు చేసుకుంటారు అట్లా అత్తగ మా మా సైడ్ అత్తగారికి లేవు వీళ్ళకి లేవు సో ఇక ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అట్ల తేడా ఉం
ఓకే ఉమ్ దగ్గరలో ఉంటే ఎంత ఆల్మోస్ట్ ఏం తేడా ఉండవులే
ఉ
ఏదో కొంచెం తేడా మా సైడ్ అయితే చాలా తేడా ఉంది మేము మాది అనంతపూర్ అయితే మా ఇక్కడ ఆ పోందలా
మ్ ప్లేసెస్ చెప్పకండి లాంగ్ అది చెప్పండి ప్లేసెస్ చెప్పకండి
ఆ రాయలసీమ
మ్మ్
కొంచం కడిగి కడిగి తేడా
అంటే అటు ఆంధ్ర అవుతుందేమో
అంటే రెండు ఆంధ్రానే
మ్మ్
కాకపోతే ఫుడ్డు రకరకాలుగా ఉంటదనమాట అక్కడ వేరే స్టైల్
ఇక్కడ పెరుస్త ఆ సేమ్ మా దగ్గర అయితే సేమే ఉంటాయి అంత పెద్దగా ఏమి తేడా ఉండదు సెమీ ఉంటది
ఇక్కడ బ ఉంటాది కొ తేడా
కొంచం కొంచం మన మన ఇంటి నుంచి అదే ఊర్లో ఉన్న మన ఇంటి నుంచి ఇంకో మనక ఎవరైనా ఫ్రెండ్ పరిచమ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా కొంచెం తేడాగానే కనిపిస్తాయి కదా
అదే అదే మానకి అద ఎందు చాప్ప
ఉమ్మ్
పక్కీంటి పుల్ల కూర రుచి అయినా మనం ఏం చేస్తా బాగుండదు కాగానీ పక్క వాళ్ళు చేస్తే బాగుంటది
మా పిల్లలకైతే ఇంకా మరీ అండి పక్కిం కావాలి
ఇకా పిల్లలు పిల్లలు అయితే ఇంకా అసలు ఇంకా మన ఇంట్లో ఎంత బాగున్నా తిండ్రు ఆ వేరే వాళ్ళ అదే బాగుంటది అది ఎందుకు అట్లా అనిపిస్తందింతే మనకైనా అంతే పిల్లలనే కా అనీ
మ్మ్
మనకైనా అంతే
ఉమ్మ్
ఇంకేం అండి ఇకా షాపింగ్
ఏం షఓపింగ్ చేయలేదండి పిల్లల స్కూల్ ఓపెన్ అయనా అంటే వాళ్ళ బుక్స్ సు ఫీజులు యూనిఫార్మ్స్ ఇదే సరిపోయింది ఇంకా షాపింగ్ గా ఈమధ్య అసలుకి వెళి కేజీకే వన్ ల్యాక్ ఉంది అప్పుడు టెంత్ క్లాసులో టెన్త్ క్లాస్లో టెన్ థౌజండ్ ఏమో కట్టేవాళ్ళము
అబ్బా
కదా
ఆ ఇప్పుడు లక్షల్ లక్షలు
బుక్స్ మా పాపకి మన్ ఫిఫ్టీన్ థౌజండ్ అండి బుక్స్ ఓన్లీ ఓన్లీ బుక్స్ సిబిఎస్ఈ స్టేట్ కన్నా ఇంకా సిబిఎస్ ఎక్కువ ఉంటాది కదా సిబిఎస్ఈ కి ఇంకెక్కువ ఉన్నాయి మ్
అవన్నీ ఎప్పుడు మోసేది వాళ్ళు ఎప్పుడు చేసేది
ది స్కూల్ కూడా నార్మలే ఉందండి పెద్దగా గొప్ప చెప్దాంటే అది కూడా లేదు సరే ఫోన్లు ఎన్ని పెట్టినావో ఆటికి వాళ్ళు చదువు దురు కొంచెం స్పీకింగ్ ఇంగ్లీష్ బావుంది అనడానికి కూడా లేదు.
మ్ ఎవరేజ్
ఆవరేజే ఆ మాత్రమే మ్
ఉహు మీరు హౌస్వైపేనా లే ఇంక ఇంక ఎవన్న వర్క్స్
బుక్స్లు ఇవ్వండి ఉ ఇవ్వకుంటే బయటికి వెళ్తే ఉంటాయి బుక్స్ కానీ ఇంగ పిల్లల కోసం మన ఎయిర్టెల్ల్లోను
ఎక్కడికి వెళ్ళాలేం లేండి ఒకవేళ ఉన్నా ఎల్లలేం టైం దొరకదు
కూర వండు డూరొక్కదు ప్లస్ పిల్లలు ఈ వాకంతా అయ్యేలోపు ఈవినింగ్ వచ్చేస్తూనే ఉంటారు. ఉ ఎవరు చూసుకుంటారు చెప్పండి మన పిల్లల్ని పిల్లలు మా మెయిన్ కదా మనకి ఇంగ అట్లా అన్నట్టు కానీ మళ్ళీ ఇంకోసారి బాధ అనిపిస్తది మా తల్లిదండ్రి అం అ చదివిపిస్తారు మనల్ని వచ్చి ఏం చదువుకోలేమో
వాళ్ళకి మళ్ళీ ఆవి చొప్పయడం, రాపియడం అంతే అండి మన గూడా ఏ అ ఓ ఒక ఎ స్టేజ్ వస్తది ఇంత వరకు అయితే చేయగలం అని ఇంకా మళ్ళీ వర్క్ చేసి ఇంట్లో చూసు కోలంటే మనకి కొంచెం బరువు అయితది.
ఆ అదే కదా మ్ ఇంకా మరి మీరు ఉ చెప్పు జరా ఫోన్ చేసి ఇప్పుడు చెప్పు అ మీరండి
మేమే అంతే అండి నేను కూడా హౌస్ వైఫే కాపోతే ఆ నేనైతే తోటకి బిజినెస్ తోటలు షాప్
అవి ఏ చూసుకుంటరు ఏమో ఉమ్ ఇంకా అది చేస్తున్న వర్కు చేస్తున్నట్టే అండి మీరు వర్క్ చేస్తున్నట్టే అయింది ఎంతవరకు చూసుకొని మళ్ళీ అటు వెళ్ళి బిజినెస్ చూసుకుంట
ఎక్కడన్నా బయటకి వెళ్ళినప్పుడు ఉమ్
ఆ
అది
అది కూడా అంతే కదండి ఇంగా అది కూడా అంతే కదా
తబ్ ఇహ్ హ్ ఇంత స్ట్రెస్ ఇంత టెన్షన్ నేను అసలు ఉండలేనేమో క మనము వన్ ఒక కనీసం టూ టూ అవర్స్, త్రీ అవర్స్ ఉ చేస్తే ఆయన ఫుల్ డే చేస్తారు కదా
కానీ మనకి ఇంట్లో వర్క్స్ ఉండవా అండి, ఇంట్లో వర్క్స్ ఉండవా?
మ్ డై కానీ వాళ్ళ వర్క్స్ వాళ్ళ వర్క్ వాళ్ళకి బరువు అనిపిస్తది మన వర్క్ మనకు బరువు అనిపిస్
అంతేనా
మ్ అంతే మరి
అదే ఎవరి వర్క్ వాళ్ళు అందుకే దేవుడు అట్ల డిస్ట్రిబ్యూట్ చేస్
మ్
ఎవ రి వర్క్ వాళ్ళకి బర్డ్డనే
కదండీ
వెళ్ళేసోచ్చరా సమ్మర్కి అమ్మ వాళ్ళ ఇంటికి
లేదండి ఈసారి కొంచెం హౌస్ క ట్టిస్తు ఉంటాం హౌస్ హౌస్
మ్
హౌస్ కొంచెం కన్స్టక్షన్ లో ఉంది
మీదే అమ్మ వాళ్ళద మీద
మాది మాది మా ఒన్ హౌస్ అందుకనే ఎక్కడ ఎళ్లలే కాకపోతే వేరే రోజు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి మ్ వాళ్ళకేం కావాళొ తీ ఇప్పించి కొంచెం సేపు ఎంజాయ్ చేసి వచ్చామంతే
మ్ హు
ఆ ఇదే కొంచ్
మరి పిల్లల్ని పంపియకూడదా
ఆ వామ్మో ఎందుకులేండి మన బరువు వల్ల మీద పెట్టకూ
ఆ కొంతమంది బాగా పంపిస్తారండి నేను కూడా పంపియను కొంతమంది పిల్లల్ని అక్కడ వదిలేస్తారు
వదిలేస్తారండి వాళ్ళక్ మనకే ఒక్కోసారి మన పిల్లలు మన బరువనిపిస్తారు కదండి మ్ అట్లాపుడు ఇంగోరము వదిలేసోస్తే మనమ్ ఎట్ల నిద్రోస్తాదండి
మ్ అవునండి టూ త్రీ ఇయర్స్ మ్ ఇట్లానే చెప్తా ఉన్నారు మా పిల్లల్ని వదిలేసి వచ్చాను అక్కడే ఉన్నారు అంబడాలేస్కి పంపించారు అంటే నేను ఆఫ్ టే కూడా ఒక వన్ అవర్ కూడా
సేమ్ ఫీలింగ్ అండి
ఉ
అయితే ఒకటి మనమే మనం మన ఇంట్లో మనం పిల్లలు ఉంటే అదోక మనకి ఒక సాటిస్ఫాక్షన్ గాని మనం ఉన్న చోటే ఉండాలీ గాని ని ఎక్కడో వదిలేసోచ్చి మనం ఎంజాయ్ చేయోచ్చంటే అది బాగుండదు కని
ఉ
అందుకని పంపియనండి పో పోతే తీసుకెళ్తా లేకుంటే లే
అంతే అయన కూడా ఆ మా అమ్మ కూడా కొద్దిగా చాతన కాదన్నమాట ఆమెదామె చేసుకోవడమే కష్టం అన్నమాట మ్ అట్లాన్న టు ఇగ వాళ్ళది వాళ్ళకే ప్రాబ్లం ఉంది ఇగ మళ్ళీ ఎందుకు అన్నట్టు
అంటే చూసుకుంటారు చూసుకోరని కాదు కాని ఎందుకు వాళ్ళకు వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకు బా వాళ్ళ కొడుకు కొడుకు ఉంటారు కదా మవాళ్ళని చూసుకోవడంలో బిజీగా ఉంటారు ఏం అవసరము అని నేను అంత పట్టించుకొనున్
అంతే నేను కూడా మా పంపివ్వరు అసలుకి పోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు పోరు పంపియడం ఏమో కానీ
ఆ ఆ
ఈసారే మా చెల్లెలు తీసుకెళ్ళింది పొతాన్నది మా పాప తీసుకెళ్ళింది తీసుకెళ్ళింది వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో ఏడుపు స్టార్ట్ చేసింది
ర్
ఆ మమ్మీ నేను వస్తా నేనోస్త అని ఏడుస్త స్టార్ట్ చేసింది నేను ఏం చేయ్యాల ఆ టైమ్ లో అంత లాంగ్ వెళ్ళింది
ఉ
ఏడసి ఏడసింటే ఇగ అక్కడ మాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ వెళ్ళి వస్తారు వస్ స్తున్నారంట వాళ్ళకోసం రిక్వెస్ట్ చేసి తీసుకొని నమ్మని ఇవంతా బాధలు ఎందుకు బా అని ఇంకొకసారి వెళ్తాను ద్దు పోవద్దని చెప్పినా ఇంకా
హుమ్ అంతేలేండి
నిజంగా సరేలే కొంచెం హైదరాబాద్ లో ప్లేసెస్ ఉంటాయి కదా చు చూస్తారేమో పోనీలే మా చెళ్ళే కదా అన్నట్టు అనుకున్నా కానీ మా చెల్లి మంచిగనే చూస్తుంది కాకపోతే ఈమె మా పాపక మేమే ఉండలేదు ఆ ఇక కొద్దిసేపుయినా ఎంత ఆడిపించినా మళ్ళీ కొద్దిసేపు అయినాక వస్తుంది కదా మళ్ళీ గుడితోస్తుంటం అ ఆ
అనిపిస్తారండి ఒగోసారి వాళ్ళు లేకపోయినా మనకు